ఓకే మీకు వచ్చి నచ్చిన టాపిక్ గురించి చెప్పండి
నచ్చిన టాపిక్ వెదర్ అండి
ఓకే ఓకే వెదర్ గురించి మాట్లాడుకుంటే ఈ రోజు దు మనము ఇప్పుడు ప్రెసెంట్ వెదర్ ఎట్లుంది వెదర్ సిచ్యువేషన్ ఏంటిది అసలు టైంకీ ఎ న్ వర్షాలు ఒస్తున్నాయా రావట్లేదా వాటి గురించెప్పగల్తారా
హమ్ టైంకి అంటే వర్షాలు అప్పుడా అంటే జూన్ జూన్ నుంచి స్టార్ట్ ఐతే సెప్టెంబర్కు సెప్టెంబర్ వరకు వర్షాలుంటాయి జూన్ జులై ఎక్కువ ఉండవ ఆగస్ట్ నుంచి కొంచం ఎక్కువగా వర్షాలుంటాయి ఉమ్ పాడుతూ ఉంటాయి ఆ టైం లో పొలాలల్లో పంటలు వేసే వాళ్ళు వేస్తూ వుంటారు
ఉమ్
ఇంగా చలికాలం చలికాలంలో చలిక చలి ఇది ఉంటుంది ఎండాకాలం ఎండలు మరియు ఈ రోజు వెదర్ గుడా కొంచం చేంజింగ్ గా ఉంది వర్షాలు పడే సూచనలున్నాయని జెప్తున్నారు
ఉమ్
ఉమ్మ్
ఐతే ఇప్పుడు ఉమ్మ్ ఇంతక్ముందులాగ వాతావరణము సరైన కాలం కావట్లేదు ఎందుకంటే ఎండాకాలంలో ఎండలు రావట్లేదు వర్షాకాలంలో వర్షాలు సరిగ్గా పడటం లేదు అదే విధంగా చలికాలంలో శీతాకాలంలో చలి అన్ అనేది అయ్యేటైం కన్నా తర్వాతికి అవుతుంది అంటే కాలం అనేది సరిగా కావట్లేదు దీనిగ్గలా కారణము ఎమన్నా తెల్సా మీకు
పొల్యూషనండి పొల్యూషన్ వేద చ్ అడవులు నరకడం వల్ల
ఉమ్
మ్ అడవుల్ నరకడం వల్ల మనకు వర్షాలు తక్కువగా బడుతున్నాయి ఎక్కడ జూస్న్ నా ఇల్లు అడవులను నర్కేసి ఇల్లల్ల నిర్మి-నిర్మించుకుంటున్నారు అంతా ఆ అవి కంపెనీలని అవ్వనీ తయారు జేస్కుంటున్నారు పొల్యూషను మొత్తం ఈ మనా ఫ్యాక్టరీల నుంచి ఒచ్చే పొగలు వాటి వల్ల పొల్యూషన్ అవుతుంది మళ్ళీ అవి వేహికిల్స్ వల్ల ఈ పొల్యూషన్ వల్ల గుడా మనక్ వెదర్
అంటే ఇప్పుడ్ చెట్లని నరికివేయడం వల్ల కాలుష్యం అనేది మనకి బాగా స్ప్రెడ్ ఐంది అదే చెట్లు ఉంటేమైయితది ఆ కార్బన్ డైయాక్సైడ్ని గ్రహించి ఆక్సిజన్ని మనకి రిలీజ్ జేస్తయ్
రిలీజ్ జేస్తే
ఇప్పుడు అది కార్బన్ డైయాక్సైడ్ని గ్రహించే చెట్లు అనేటి నరికివేయడం జర్ గుతుంది ఒక చెట్టు సగటున పెరగాలంటే కొన్ని సంవత్సరాలు పడుతది అదే చెట్టు నరికినమనుకోండి కొన్ని నిమిషాలల్లో కొన్ని మినిట్స్లల్లో ఆ చెట్ల ని నరకచ్చు కొత్త కొత్త మిష్నరీష్ ఒచ్చాయి బుల్డోజర్ అని పోక్లైన్స్ అని చెట్లని వెంట్-వెంటనే నరికేస్తాయవీ అంటే చెట్లని రక్షింష్ చడం అనేది చాలా ఇంపార్టెంటు చెట్లని మనము రక్ష్ రక్షించకుంటే అవి మనకు వాతావరణంలో చాలా ప్రభావం చూపిస్తాయ్ అంటే ఇప్పుడు వాతావరణం మొత్తం బ్యాలెన్స్ దేన్మీదైయున్నది మనకి చెట్ల మీద్నె ఉన్నది అందుకోసం అరణ్య ప్రాంతాలని మనం రక్షించుకోవాలే అదే విధంగా మన వీధిలో రెండు నించి మూడు నాలుగు మొక్కలని పెంచడం జరగా జర్గాలే అందుకోసమే గవర్నమెంట్ వాళ్ళు గూడా అ మొక్కలని పెంచండి చెట్లని పెంచండి అని కొత్త కొత్త ప్రోగ్రామ్స్ అనే తీయడం జరుగుతుంది
ఔనా
ఫ్రీగా గ్ తెలంగాణ గవర్నమెంట్ ఫ్రీగా నర్సరీలు ప్రొవైడ్ జేస్తుంది నర్సరీలు ఎటువంటి చెట్టే యేన మీకు ఫ్రీగా ఇస్తారు ఎందుకు గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ దీసింది అటవీ శాఖ వాళ్ళ ద్వారా చెట్లు నశిస్తున్నయి చెట్లని మనం పరిరక్షించాలే చెట్లు ఇప్పుడు కాలుష్యం పెరగడం వల్ల చూడండి ఇంతకముందు కాకులు కనిపించేటియి పిచ్చుకలు కనిపించేటియి ఇప్పుడు డ్ కనిపిస్తున్నాయా లేదు కనుమరుగయిపోయినయ్ మొత్తానికే దానికి కారణమేంటిది ఈ ఒక పొల్యూషను దాని తర్వాత త రేడియేషను రేడియేషన్ని చూడండి సెల్టవర్స్ పెట్టారు సిగ్నల్ టవర్సు వైఫై టవర్సు ఇవన్నీ రేడియేషన్ వల్ల ఏమవుతుంది చిన్న చిన్న జీవులు అన్ని చనిపోతున్నాయి
అవునండీ అవునండ్
ఉహ్మ్ అంటే ఇపుడ్మ్ ఎటువంటి ప్రజెంట్ ఈ కాలుష్యానికి మనం తినే ఫుడ్ గూడా ఆ ఏమవుతుంది పర్యావరణం క్ నా కా క కల్తీ కావడం వల్ల అతీ తినే ఫుడ్ గూడా మనకి మంచి ఫుడ్ రావట్లేదు
అవును
చూండండి ప్రతీ పంటలో ఎరువు ఏయంది యూరియా ఏంది వాటిలో ఫెస్టిలైజర్స్ వాడండి పంట అనేది చేతికి రావట్లే
అవునండి అవునండి
ఉమ్ ఇపుడు మీరు మనం తింటున్న ఫ్రూట్స్ ఆ ఫ్రూట్స్ అన్నీ న్యాచురల్ గా పండి పండిన మ్ ఫ్రూట్స్ ని తింటున్నమా లేకపోతే అవి వీ న్యాచురల్ గా పండుతున్నయా చెప్పండి
న్యాచురల్ గా పండట్లేవండి ఒకప్పుడు న్యాచురల్గా పండించేవాళ్ళు కానీ ఇపుడు మారుతున్న కాలం పరంగా అన్నీ న్యాచురల్ గా అయితే రాట్లేవు
ఉమ్మ్
హుమ్ ఎక్కువగా తీసి అవి అక్ అవి కార్బోనేట్ లో పెట్టి మగ్గిస్తున్నారన్ని
అవునవును ఇపుడు చూడండి ఎగ్జాంపుల్గా మీరు చెప్పిన దాని ప్రకారము మనకి అరటి పండు ఉంది అరటి పండు మనం చెట్టు మీద పండిన పండు తింటాన్నమా లేదు అదే మామిడి పండ్లు ఉన్నాయి మామిడి పండు కూడా మనం చెట్టు మీద పండిన పండ్లు తింటనమా లేదు అవన్నీ ఎక్కడ పండుతున్నాయి చెట్ల మీద నుంచి వాటిని పచ్చి పండ్లని సేకరించి వాటిలో మీరు చెప్పినట్టు కార్బేటా ఏంటిదది
కార్బేట్ వేసి
కార్పెట్ వేసి దాన్ని మగ్గిస్తరు మగ్గించిన తర్వాత అది తింటాం అంటే దాని యొక్క ప్రభావమూ ద్వారా అది పచ్చిగున్న వస్తువు గూడా పండుతుంది అంటే అది మనం తీసుకుంటున్నము మన బాడీలకి వెళ్తుంది దానివల్ల మనకి ఆ ప్రయోజన ప్రయోజనాలు ఉంటయా లేకపోతే నష్టాలు ఉంటయా
నష్టాలే ఉంటాయి ప్రయోజనాలు ఎక్కడ ఉంటాయండి ఇగా
అంటే మీ దృష్టిలో ఇపుడు ప్రజెంట్ ఈ వాతావరణాన్ని మనము మంచిగా ఉన్ ఉంచాలే అంటే ఎటువంటి జాగ్రత్తలు దీసుకుంటే బావుంటుంది
పొల్యూషన్ తగ్గించాలి చెట్లను వెంచాలి
ఉమ్మ్
ఉమ్ ప్రతి ఒక్కరు గూడా ఇంటికి ఒక రెండు చెట్లలను పెంచినా చాలు మంచి గాలి అనేటువంటిది వొస్తుంది మనకు వాతావరణం కాలుష్యం అనేది తగ్గుతుంది. వర్షాలు కూడా టైం టూ పడతాయి అడ్ అడవులను సమ్ సంరక్షించూ కోవాలి
మ్మ్ మీర్జెప్పినట్టు ఇప్పుడు వర్షాలు అనేటివి సమయాని కీ అనుకూలంగా పడితే అది లాభదాయకం అది సమయం కాకుండా వేరే సం లోపల పడితే అవి మనష్
అవునండి
ఇప్పుడు పంట మొత్తం చేతికో చ్చిన తర్వాత వర్షం పడ్డదనుకోండి తుఫానొచ్చి ఆ పంట మొత్తం నాశనంమైనట్టే కదా పత్తి కావచ్చు, వరి కావచ్చు మామిడి పిందల్ తాకుతై మామిడి పిందలు చెట్టు మీద వచ్చేసిన తర్వాత గాలి దుమారంతోని వర్షాలు వడగల్లా వర్షాలు పడితే ఆ పిదేలూ అన్నీ రాలిపోతయి రైతుకు నష్టమా లాభమా
నష్టమేనండి
అనేది దేశానికి వెన్నుముక్క లాంటోడు రైతు కనక నష్టపోతే అది దేశ త్తం మీమీదనే భారం పడుతది ఎంతో మంది రైతులు పంటలు నాశనమై వాళ్లూ ఏమంటరూ పురుగుల మందూ అన్నీ ఆ ఫర్టిలైజర్స్ అయన్ని తాగిచ్చని ఆత్మహత్యలు చేసుకుంటారా చేసుకుంటున్నారు నాసి రకమైన విత్తనాలు వ్యవసాయంలో కూడా నాసి రకమైన విత్తనాలు మొత్తము వ్యవసాయం కూడా ఒక పద్ధతిలో లేకపో పోవడం జరిగింది గవర్నమెంట్ అనేది ఒకా యుద్ధ ప్రాతిపదికన అన్నము రైతులకు సంబంధించి కొన్ని చట్టాలు తీసుకురావాలి వాళ్ళు పండించిన పంట వాళ్ళే అమ్ముకునేట వాళ్ళు పండించే ఏదైతే సీడ్స్ ఉంటాయో విత్తనాలు గవర్నమెంట్ ద్వారా ప్రొవైడ్ చేయాలి అవి కూడా నాసి రకంగా రా రాకుండా మంచి క్వాలిటీ రావడానికి అంటే మధ్య ధ్యాలో కొనడం వల్ల షాప్లల్లో నాసి రకమైన ఒస్తాయి లేకపోతే డూప్లికేట్ విత్తనాలు అమ్ముతున్నారు
ఉమ్
ఇటువంటివన్నీ మనం చూసుకుంటే రైతు కూడా చాలా మంచిగా వస్తా మంచిగా జీవించడం జరుగుతుంది చూడండి రైతు రైతు పండి పండించిన పంటా మధ్యలో దళారులు కొంటారు దళారుల నుంచి ఎవరు కొంటారు వినియోగదారులు మనం మన మనం కొంటాము ఇప్పుడు ఇటు రైతు దగ్గర తక్కువ ధరకొంటాడు మన దగ్గర ఎక్కువ ధరకమ్ముతాడు మధ్యలా లాభం పొందేదెవరు
దళారులు
మధ్యవర్తులు అంటే ఈ మధ్యవర్తిత్వం సంబంధించిన ఆ సిస్టమ్ని కూడా తీసేయాలి గవర్నమెంట్
అవును
గవర్నమెంటే నేరుగా ఆ ధాన్యాన్ని కావచ్చు ఆ వస్తువులను కావచ్చు ఇప్పుడు కొంటుంది అది అట్లనే కొన్ని అది పబ్లిక్కిి అమ్మేటట్టు అ అంటే గవర్నమెంట్కి సంబంధించిన కేంద్రాలు ఓపెన్ చేయాలి ఏ టిది గవర్నమెంట్ రైతుల దగ్గర కొన్న తర్వాత గవర్నమెంట్ కేంద్రాల్లో ఆ షాపింగ్ మాల్స్, లాగా సూపర్ మార్కెట్స్, లాగా కొన్ని కేంద్రాలు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి దాంట్లో ఐటమ్స్ పెట్టి అమ్మాలి
అవును
డైరెక్ట్ ఎవరి నుంచి రైతులనుంచి మధ్యలా దళారులు లేకుండా డైరెక్ట్ కస్టమర్ కె ఆ రైతు నుంచి కస్టమర్కి ఇక్కడ ఏమైతదంటే ఆ మనకి రైతుకి బనిఫిట్ ఐద్ది కస్టమర్కి బనిఫిట్ ఐద్ది
బెనిఫిటైద్ధి
నిత్యవసర ధరల్ని కూడా తగ్గించవచ్చు ఈ విధంగా
అవునండి
ఆ రైతుకి ఒక అవగా అవగాహన కనిపించాలి ఏ కాలంలో ఎటువంటి పంటా వేస్తే మనకు లాభం ఉంటుంది ఏ ఎ కాలంలో ఏ పంట వెయచ్చు ఏ పంట వేయదు ఇవి కూడా రైతువివరించి చెప్పాలి అతను
అవును అండి ఉమ్
చెప్పండి రైతు గురించి కొన్ని విషయాలు మీరు కూడా చెప్పండి
రైతు గురించి రైతుల గురించి ఏముంది అండి వాళ్ళు పంటలు మ్ ఒక ఆ పొలాన్ని దున్ని పంటలు వేస్తుంటారు ఒక ప్రతి కాలానికి ఒక పంట ఎక్కువగా మా సైడు పండించేదైతే వరి యును ఆ మొక్కజొన్న మ సైడు ఎక్కువగా అవె పండిస్తారు
హ్మ్ ఇంకా దాని ఇక ఆ సీజన్ అయిపోయేముందు నవంబర్ డిసెంబర్ ముందు వరిని వరి కొతలు చేస్తారు అలాగే మొక్కజొన్న సీజన్ అయిపోవగానే మొక్కజొన్నలు తీస్తారు
మ్
రైతులు లేనిదైతే మన జీవాన జీవనాధారం కూడా లేదు మనం తినాలంటే రైతు చేతిల్ నుంచి వచ్చిన పంటనే మనం తింటున్నాం
కావట్టి మనం కూడా రైతులను గౌరవించాలి కొంచెం వాళ్ళని వాళ్ళది కూడా మంచి
వాళ్ళు గవరమె ఒకవేళ ఇప్పుడు మనము రైతుల గురించి మాట్లాడాం కదా రైతులు పడిన్ పండించిన పం టలలో మీకు ఇష్టమైన పంటలలో ఏ పంట ఇష్టము ఏ పంట మీకు చేయాలన్ పి మీకు ఒకలా చేయాలనిపిస్తే ఏ పంటకు మీరు ప్రిఫరెన్స్ ఇస్తరు
ఆ వరి పంట అండి
వరిపంటా వరి అంటే ఏంటిది మనం తినే బియ్యము
బియ్యం
ఒకే వరిలో కూడా మనకి వేరియేషన్స్ ఉంటాయా లేకపో ఒకటే రకమైన వరి ఉంటదా
హ వెరియేషన్స్ ఉంటాయి అందులో కూడా రకరకాలు ఉంటాయి కదా
మ్ ఏముంటాయి సాంబ మసురి ఆ తర్వాతకి సోనామాసూరి తర్వాతకి తర్వాతకి మనము ఫంక్ బాస్మతి రైసు ఫంక్షన్లల వాడ్తాము కదా అంటే రైసు లో కూడా చాలా రకాలుటువంటి రైసులు ఉన్నాయి
ఇగ దేనికి ఎక్కువ పే ఉంటుందొ తక్కువ పెట్టుబడి ఉండి ఎక్కువ లాభం ఉంటుందో అలాంటి పంటలు వేసుకుంటే కొంచెం లాభాలు పొందవచ్చు
ఆహా తక్కువ పెట్టుబడితొని ఎక్కువ లాభాలు పొందేటట్టు నష్టం లేనటివంటి పంటలను పెం
పంటని పెంచాలి
రోగానిరోధక శక్తి ఎక్కువ కలిగిన పంటలని పెంచాలి మనం ఇంకోటి కూడా
అవునండి
దులు వస్తే వెంటనే అవి ఆ రియాక్ట్ అయి చనిపోతావ్ అటువంటి అటువంటి పెంచకూడదు
అవును
ఓకే అండి థాంక్యూ
ఒకే థాంక్యూ అండి